ఆ
చెప్పు
హలో ఎలా ఉన్నారు
బావున్నాను మీరెలా ఉన్నారు మామూలుగానే మాట్లాడుకోవచ్చులేమే ఏం చేయలేదండి తిన్నాము ఇంక పడుకోవాలి కాల్ మాట్లాడుతున్నాను మాములుగా మాట్లాడలే ఏం అవసరం లేదు
ఓకే ఏం చేస్తున్నారు
ఏడికి పోయినారు యాడికి పొయ్యేసి వచ్చినావు నువ్వు
నేన్ అర్ దర రేణుకమ్మా డేర్
తిరునాల్ ఆ భువన అట్లే కదా మాట్లాడింది ఆ పిల్లా
ఆ మామూలు క్యాజువల్ గానే మాట్లాడింది కానీ పేరు అవి చెప్పకూడదు అనేసి అన్నారు
సరేలే ఆ పిల్ల ఇట్లే కదా మాట్లాడింది అంతే రేప్ మాట్లాడుత సరిపోతది
తిరునాలు కదా ఈ రోజు నుంచి స్టార్ట్
బస్ అవును వేడియిపోయినారు మస్త్ స్వామి
నో ఆ మ్మే అనేది ఆపు
ఆ
సరేనా మే అనేదీ వదిలేయ్ అది మళ్ళా మాట్లాడుకుందాం ఊ ఒక్ కెనా
ఆ ఒకే అబ్బా ఉమ్ నాకు అలవాటైపొయింది లేదు బా ఎదురింటోళ్లు బర్డె పాట్ టి అంటే ఆ పిల్లా అది చెప్పినా గదా ఎదురింటి పిల్లా ఆ పిల్ల ఉండాది ఆ పిల్ల రేపు పిలిస్తే నేన్ రానని చెప్పిన మా ఇంటెన్